హలో ఆ వినిపిస్తుందివ
ఆ
ఏ ఏం చేస్తాను
ఆహా అస్సలు నమ్మది అసలు తెలుసా జాతకాన్ని ఫస్ట్ చెప్పించకున్నా గాని ప్చ్ నాకు మంచి చెప్తే ఓ ఓకే వే ఏదన్న చేడు చెప్పినవనుకో
తీసుకోలేవా ఏదో లాగయిపోతుంద అవునా అవే నువ్వు నార్మల్గా నిది ఎ రాసి నాద అది కూడా తేలేదే పెళ్లి అంటే యూత్ చుప్పించుకునాయె జాతకం అని చెయయూ చెప్పచ్చు తిన్నావా అవునా వే అట్లా కూడా చెప్తారా వే అవునా వే
అమ్మ ఫాస్ట్ లో నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అబ్బాయిని చెయకు స్టాప్ చెయి మంచోడు కాదు
ఉహ్ ఆ నెక్స్ట్ మీకు ఇట్లా దోషం ఉంది, ఇలా చేపిచ్చుకోండి అని చెప్పారు. గా ఇప్పుడు ఈ ఉగాది అదే పంచాంగం మారింటాది కదా ఉగాది ఉగాదికి పం పంచాంగం అనేది మారుతది అనమాట అంటే సంవత్స్ రమ్మంటే ఎట్లుందో చెప్తారు ఆ అవును వే ఉగాది ఉగాది కంటే ఫస్ట్ ఉగాది అంటేనే న్యూ ఇయర్. గదా ఆ అట్లా చంగా మారుతది అన్మాట అంటే బుక్క్ బుక్కు వస్తది ఆ బుక్ కులో మన డేట్ టైము ఇయర్ ఆ నేమ్ నార్మల్ గా అవి చేసి మన నేమ్ ఇచ్చేసినాం అంటే వాళ్ళే చెప్తారు వెయ్యా రాశి ఏ ఏ అన్ టే ఏ రాశి నువ్ నువ్వు యే అ నక్షత్రము తిథి ఏది నువ్వు ఎనేేది అంటే మొత్తం ఎట్లుం టది రా ఇప్ పుడు నీకుండే కి ఏ ఫేజ్ లో నడుస్తాంది ఏమైనా దోషాలు ఉన్నాయా ఇట్ల అన్నీ చెతారువ నీకు తెలియదు దీని గురించి ఆ బుక్ మనం తీసుకునేది కాదు వే పూజారులు చాంగం వాళ్ళే బుక్కు కొనుక్కుంటారు, మనం పోయిన తర్వాత ఇట్లా స్వామి నాకి ఈ సంవత్సరంలో ఎట్లుందో చెప్పండి స్వామి అనేసి, మనం నా ఏం అవసరం లేవే మన పేరు పుట్టిన స్థలము. డేటు మం త్ ఇయరు ఈ టైము టైం కరెక్ట్ తెలుసే కరెక్ట్ చెప్తే ఇంగా ఎఫెక్టివ్ గుంటది అంటే వే నిమిషాలు కూడా
ఉందివే కాని నాకు గుర్తు లేదు, ఎంతకు పుట్ పుట్టినానో మ్మ్ నాదైతే ఉంది బట్ కరెక్ట్,
నావ్ ఇప్పుడు నా నాకైతే నాదైతే ఉంద అనమాట అట్లనే అట్లా ఇప్పుడు పో మనం ఇట్లా అన్నామ అనుకో వాళ్ళ ఒకటి టెన్ రూపీస్ బుక్ ఉంటంది కదా ఆ బుక్ లో మొత్తం ఏ టు జడ్డు ఏ ఏ అట్లా అంటే మొత్తం పంచాంగం అంటే ఇప్పుడు నార్మల్ గా బాక్సులు రా అసి నీకు గుర్తుంద అవ చూసినావ అక్కడైనా గానీ
ఆహా లేదు వె చూడలేదు
నార్మల్ గా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మ్యాట్రిక్స్ ఉంటారు కదా వే త్రీ ఇంటూ త్రీ అ అట్లా ఆ ఆ అట్లా బా వేసి రాస్తారు వెకి అంటే పెళ్ లగ్నం ఇప్పుడు నీకు ఏమైనా పెళ్లి చేసుకోవాలా అనుకుంటున్నాం అనుకో కో పెళ్ళికి ఎట్లా ఉంది లేదంటే మన ఫ్యూచర్ మనకి మనకి ఏ సైడ్ వెళ్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఏ సైడ్ వెళ్తే బాగుంటాది ఆ నికు జాబ్ రావాలన్నా ఏం చేయాలన్నా గానీ అట్లా అంట అది వేవన్నీ ఉంట అనమాట చెప్పేది అంటే ఇ అంటే ఇవి చెయి పెట్టి చెయి చెవి నమ్గుడాధు వె కానీ చా ఏళ్ళే ని వచ్చి ఉంటారు కదా పూజారులు కొన్ని సంవత్సరలు నుం అట్లా బాగా ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని పోయి అడిగినమ అంటే ఓ టెన్ రూపీస్ బుక్ లో మొత్తం రాధస్తాడు అంటే నువ్వు ఏం చేయాల దీని పరిష్కారం ఏంటి అనేసి మొత్తం రాస్తారు ఎట్లా ఉంటంది నీ ఫ్యూర్ చెరు ఆంటే ఇపుడు హెల్ప్ చేసిన ఇషూస్ వచ్చినా కాని వాళ్ళు చెప్తారు వే ముందే ఎప్పుడో నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా దీని వల్ల ఇట్లా అంటే తెల కి గానీ ఇట్ల ఏమైనా కాళ్ళకి నొప్పి ఇట్ల ఏమైనా దీనికి సంబంధించి ఎమయానా ఇ వ వచింతధిని కూడా చెప్తారు వే వాల్ వాలు అదే అమ్మాయికి చెపినరువాంటవే నువ్వు ఎక్కువ టెన్షన్ పడతావు ఎక్కువ ఆలోచిస్తానా ఇప్పుడైతే నీ చెప్తే చాలా రారిపోతది నా అబ్బాయి అయితే మాట్లాడటా ఆహా అట్లా కూడా చెప్తారావే అది గలీజ్ లేవే అది చెప్ గూడదు అది అది మోసం అట్లాయితే ఆ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ పక్కకు పంపించి అడిగారంట అవునావే అట్లా ఎట్లా అడుగుతారావే ఏట్లయినగాని అబ్బాయి నర్మాల్గా మనం చాలా ఇలా జరుగుతంగద వే స్వామి ఇప్పుడు ఏమంటే అంటే చాన ఇప్పుడు ఏమైందంటే అట్ల నమ్మకం చానా మంది నమ్మకంతో ఉంటారు కదా అట్లా కాకుండా మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువయినారు వే లా అందుకే జాబు మీద పెట్ కొని ఇప్పుడు ఆయన మంచి చెప్తాడు కదా ఇంకా వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకొని వీళ్ళంతా వీళ్ళే చెప్పడంము డబ్బులు తీస్ కొనికి ఇట్లన్నీ కూడా చేస్తునడు అట్లయితే
చెప్పించుకోవాలంటేనే పోతది ఒక విరక్తి
అంటే చెప్పించుకునేంత వరకు ఓకే చెప్పించుకోక ముందు వరకు ఓకే చె ప్పించుకున్న తర్వాత దీని వల్లే జరిగిందేమో అందుకే జరిగిందేమో నాకిట్ ఇట్లుందేమో ఇవన్నీ అనుమానాలే కు పోతాయి ఇవి ఏవైనా గాని మనము మనం మన రాతకి అన్ని తక్కువేవి మన రాతలు టే అట్లా జరుగుతా ఉంటది అంతే కదవే నీకు తోచింది నువ్వు చెప్పువే దాని గురిం ఎ పుడు నేనే మాట్లాడాలనిపిస్ ఇచ్చేలా ఉంది కదా
ఆ ఏం లేదే అదంతా ఏం లేదు నార్మల్ నీకేమన్న నా వాయిస్ నువ్వు కాల్ చేసి
ఆ లేదు లేదే వినిపియదు
నాకు ఎందుకే నేను చేసినప్పుడు అంటే ముందు చేసినప్పుడు కూడా నా నా వాయస్ నాకు వినపడుతుంది ంది ఇప్పుడు కూడా నా వాయిస్ నాకే వినపడుతుంది ప్ర
అవును అదే అట్లయితే ఏం చేస్తావంటే ఇప్పుడు కాల్ కట్ చేసిన తర్వాత ఆ ఒకసారి ఒకసారి ఏరోప్లెన్ మోడ్ లో పెట్టేసి మళ్ళీ ఆన్ చేసేవై ఇగా వస్త్ వస్తుందేమో చూద్దామంటే నెట్వర్క్ ఇష్యూ ఉందేమో అందుకేమైనా అట్లా వస్తుందేమో అదయితే నిజమేవే ఆ అసలు ఆ అమ్మాయి చెప్పింటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు జరగాలంటే రీల్స్ లో చూస్తున్నానువే ఓమైనా ఈ రాశి వాళ్ళకి అంటే అవి నాలుగుంట టాయి నాలుగు రకాలు ఉంటాయి వే రాశులు అంటే ఆ ఏ రా రాజపూజం అనేది అవమానము ఆ ఆదాయము దో అది వ్యాయం ఇవి నాలుగుంటాయి ఇవి అంటే ఏందంటే ఇప్పుడు అవమానం అంటే తెలుసు కదవే నీకి
ఆ
అంటే ఈ ఇయర్ లో నీకు ఈ నెగిటివ్ అభిమాన అవమానం ఎంత వరకు జరుగుతది అనేసి ఉంటది నెంబర్ ఉంటది అంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఈ సంవత్సరం టుంది అనేసి ఇంకా రాజపూజం అంటే మంచి పాజిటివ్ అది ఉంటది తర్వాత ఇ ఆదాయం ఆదాయం అంటే ఇన్కమ్ ఎంతుంది వ్యాయం అంటే ఖర్చు ఆ ఇవి వే నాలుగు ఉంటాయి అదే చెప్తా అన్నారు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం బాగుంది రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాన్నాయి అలా చూ రీల్స్ చూస్తా ఉంటే నాకు కనిపించిందివే నీకి ఏం తెలీదావే ఎన్ని కుట్టినావు వే నువ్వు టై టై ఎన్ని కుట్టింది అంటే అట్లీస్ట్ చెప్పలేదమ్ మధ్యాహ్నము సాయంకాలము
తెలిదు బుక్ లో అయితే మా అమ్మ రాసింది వే కానీ నే
అవునా వే ఇంక సాయంకాలం అయిన్నార కుట్నాను వే
మ్మ్ కరెక్ట్ బాని నువ గుర్తు బెట్
అట్లా గుర్తు కాదు మా ఇంలో వాళ్ళు చెప్పారు మనకి గుర్తుంటే ఇప్పుడు మనం గుర్ట్ మనం టైమ్ జరిగ కుండా ఎట్లా ఉంటది నాకైతే నిజంగా ఇంకేది గుర్తున్నావు అట్లీస్ట్ ఏందోవే నువ్వు
ఉ
అ
గుర్తు ఎందుకు అది రాదు
మ్మ్ అలాంటి గుర్తు పెట్టుకోలే వే చదువు గుర్తు పెట్టుకుంటావు లే వే బాగా
ఇ
ఏందోలే వే ఏందో ఏందో ఏం చేసి మ్మ్ ఈ రోజవే ఈ రోజు ఏం చేసిందంటే అన్నం పప్పువే
ఆహా ఏ ఏన్నో కాలీగనేనా
ఏందో వే చానా రోజలైపోయిందు చదవక ఆ అంతేే వే నువ్వు ఏమంటే నువ అక్కడున్నావు నేను ఇక్కడున్నా అంతే అంతే కదవే మరి ఇ ఏంది నీ గురించి ఏందో వే ఏమైతాందొ ఏమో ఏం కాలేదు వే అదే వే ఇప్పుడు ఇంకా ఏప్రిల్ వచ్చేస్తే ఇంక ఏముంది వే అన్నయిపెయినయి ఇంకా మడత పెట్టి ఇంక మనం మనం ఏందో చూసుకోవాలే మంది ఏందో దగ్గర వచ్చేటోళ్ళకి భయం దయం దడబుడుతుంది ఏమైతదో ఏమో ఏమైతదో ఏమో ఎక్కడికి వెళ్ళాలో ఏమో ఏం నేను పోయినది మంచిగా ఉంటది ఇవ్వరు పోయా వన్ మంత్ తర్వాత్ ఇస్తారనుకున్ ట అప్పుడే ఇవ్వరు మనకి అవసరమయినప్పుడు తెచ్ చ్చుకుంటే సరిపోతుందిగా మనకి మోషం వస్తుంది ఇప్పుడు ఏమైనా జాబ్ వచ్ ఇచ్చిన తర్వాత వాడు ఆఫర్ లెటర్ కలిగినప్పుడు ఇచ్చినప్పుడు జాయినింగ్ ఇచ్చేటప్పుడు వారికి అన్ని సడ్మిట్ చేయాలి కదవే
ఏంది ఒరిజినల్ సబ్మిట్ చేయాలా
అవున్ వె
పరిజన్ ఇన్నాళ్లు
చాలా వాడు మళ్ళా రిజైన్ చేసినప్పుడు మళ్ళా వాడికి మనకి రిటర్న్ ఇస్తాడు రే
వాయిస్
ఇస్తాడు కదా ఆ ఇస్తాడు గా అట్లేం లేదు మళ్ళీ ఆ ఇవక్ కొండి ఎట్లా పరి ఏం మనకు వచ్చేది ఏంది మనకు లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడికయిందో అక్కడ ఆదిస్తారు వె మనకి ఇంటర్ టెన్త్ ఇవన్నీ ఎం అవ్వవు ఇవన్నీ కాలేజ్ లోనే ఉంటాయి మనకి లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదేంటి అయింటారో అది మా మాత్రమే ఇస్తారు ఇప్పుడు మన టెన్త్ గుడా ఇంటర్ వాళ్ళ దగ్గర ఉండడి టది అవును టెన్త్ ఇంటర్ ఓల దగ్గర ఉంది ఇంటర్ బీటెక్ వాళ్ళ దగ్గర ఉంది బీటెక్ సర్ఫికేట్ వచ్చిదన్ టేను కింద చదివి నింటావ అని టెన్త్ గాని టెన్త్ ఇంటర్ పక్క ఇంటర్ గానీ డిప్లొమా గాని చవిది వింటావని ఆ అంటే విబి ఏ క్వశ్చన్ ఆన్ అంటే హై హై క్వాలిఫికేషన్ వచ్చిందంటే లో క్వాలిఫికేషన్ అయిపోతనే గదా హై
ఆ అదైతే నిజమ్ అయితే నేను ఏమన్నా అవి గూడ ఇస్తారెమో అనుకున్న టెన్త్ వే మీల్ ఆ సరేవే ఓయ్